హలో ఆ వినిపి మంచి పొద్దున
హహహ
ఏం చేస్తున్నావ్ నిద్రపోకుండా
నిద్ర రావట్లేదు. ఈ మ్యాచ్ ఏందో గానీ మాచ్ నిన్నన్నయిపోయది
మ్యాచ్ ఉందనేసి నిద్ర రాలేదా మ్యాచ ఉందని నిద్ర పోలేదా
నా మ్యాచ్ ఉందని చెప్ప ప్పు నిద్రపోలేదు చూసు కుంటున్నా అయితేంత రా నిన్న నిద్ర రాలేదు
హ్
హ్ ఇంకా అట్లనే ఉన్నా ఇంగ మేళ్ళాగా పండుకోవాలి
మూవీ జుసేది నిద్దర రాకపోతే మ్యాచ్ అయిపోయినక
ఆ చూద్దాం అన్ చూద్దాం అనుకున్నా కాని ఇంకేడా ఈ మ్యాచ్ విన్నాయినా వీళ్ళు ఇది వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో అవే పెట్టి పెట్ ట్టి చూసుకుంట అదే ఉన్నా
హ మా ఆఫీస్ లో ఒక అమ్మాయి ఉంది ఉ ఆ ఆమ్మయి అమ్మాయి కూడా మా పీజీనే ఆ ఉ అహ్ పాపా అంటే మా పీజీ లో ఫుడ్ బాగుండదు మెయింటెనెన్స్ లేదు క్లీన్ గా ఉండదు.
ఆ
ఎందుకు ఆంటీ ఇంగోస్ శాడిస్ట్ అయిపోతాంటే ముగ స్ ఆ పాప ఏం చేస్తాంది తెలుస్ నా లైట్స్ అన్ని ఆన్ చేసేస్తంది కరెంట్ బిల్లెక్కువ అనేసి అన్ని ఆన్ చేసి పెట్టేసింది ఇప్పుడు ఉ ఇప్పుడు పోయి చూస్తే అన్ని ఆండ్లో ఉంది చు అన్ని లైట్స్ మామూలుగా పడుకునేటప్పుడు జీరో బలుబు వేసుకొని పడుకుంటాం. కదా అవి కూడా ఆన్లొ ఉన్నాయి.
అయ్యో
అట్లా కరెంట్ బిల్క్ ఎక్ క్కువరాని ఆంటికి అంట
అయ్యో
అట్లుంటది ఆరు ఒకటే అమ్మా క్లీన్గా ఉంటది. అది కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఎవరన్నా వచ్చినారంటె అంటే ఈ అయిపయి
ఆ ఉ
ము ఏ చేయడం
అంతే ఇంగా మళ్ళీ బాగా ఎక్స్పెన్సివ్ లగ్జరీ హాస్టెల్ అంతా ఫీజ్ ఉంటది కదా
ఆ బయట పిజేస్లో అయితే ఫ్రైడే ఆ ఫ్రైడేనా వెడ్ నెస్డేనా ఫ్రైడేనో
ఫైనస్డే వేనస్ డే సండే రెండు రోజలు పెడ సరిప్
చిక్ ఆ బిర్యానీ పెడతారంట
ఆ
చికెన్ పెడతారంటా
ఆ
మళ్ళా ఫ్రైడే వచ్చి ఎగ్ గంట
ఆ
ఈయడ ఏమిీ లేదు ఈయడ కేజీ చికెన్ వచ్చి ఇరవై మందికి పెడుతుంది
అయ్యా వీడంతే వాటర్ వా చికెన్ తక్కువ వాటర్ తక్కువ
అంతే
ఉ
ఏ అమ్ మా వాళ్ళ కొడుకు పెళ్లికి చేసింది వాళ్ళ కొడుకు పెళ్లికి మామూలుగా మండపంకి ఎట్లా పీల్చుకొని పోతారు నలుగురు అవన్నీ వేసి పందిరి వేసి చేస్తారు కదా అవేం దంతా
అట్ల ఎట్లా మరి అట్ల ఎట్లా పెళ్లి చేసారంట
పందిరి కూడా వేయలేదంట కనీసం ఆ
అదే ఎందు ఇ పెళ్లి పంది నా ఎయ్యాలి కదా
భోజనాలు కూడా లేవంట
మరి ఇంకా పెళ్ళి ఏం చేసారంట
ఏం చేసినారో ఏమో పోయినారు వచ్చి నారు అంతే
ఆహ
వాళ్ళ కోడలు మా రూమ్ లోనే ఉండండి
ఆ
ఆ అమ్మాయి చెప్పింది. కనీసం పెళ్లి పందిర్. రీ కూడా ఏయ్లేదు. మెడలో అది ఏందీ దండ కూ. ఎప్పుడ్ వేసుకోంన్లేదు. నాల్గురు లేరూ. యేమో.
ఉహుమ్.
ఏం చేసిన్రేర్.
సింపుల్గా ఏసారా అన్ని.
తిరుమలాలో మళ్ళ.
ఆహా.
పెళ్లి.
తిరుమలో పెళ్లియితే, మళ్ళీ రిసెప్షన్ వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నారా.
ఆ అనుకుంటా.
ఓహో ఎవరు అమ్మాయి వాళ్ళ ఇంటి కన్నా, అబ్బాయి వాళ్ళ ఇంటి కాన్నా.
యేవరింటికాడో తెలీదు.
ఆహా.
ఇప్పుడు ఫోటో షూట్ కి పోయినారు అంటా.
ఆహా.
ఆ. కి పెళ్ళి అయిపోయింది అదా ఇప్పుడు. ఆ అమ్మాయి మళ్ళా జాబ్ లో జాయిన్ అయి. పెళ్లి అయిపోయి కూడా. వాఆయన ఓదిలేసినాడు. ఆ ఆంటీ వాళ్ళ కోడుక్ జాబ్ అంట ఓదిలేసినాదంట. పెళ్ళి కోసం, లీవ్ ఈలేదని. సి పదైదు రోజులే ఇస్తాన్నారు లీవు అని చెప్పి, జాబ్ వదిలేనాడంట.
అట్లా అట్లా ఉంటది.
ఓదిలేసినాడంట. మళ్ళా ఇంగోటి చూసుకుంటాను, అని చెప్పినాడాంట్. ట్రేనార్ అంట ఆయన.
ఎవరు వాళ్ళ.
పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఆ ఆంటీ వాళ్ళ పెద్ద కొడుకు పీజీ ఆంటీ వాళ్ళు పెద్ద కొడుకు ఉ ఉ అ ఆ ఏమో తెలీదు దేని ఏదో ట్రైనర్ అంట
ఆహా
ఉ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినారంట లీవ్ అందుకని చెప్పి మానే
ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ పెళ్ళి ఫిఫ్టీన్ డేస్ కూడా సరిపోలే కదా వన్ వీక్ లో అంత హడావిడి అయిపోయింది కదా
ఆ ఏం చేసుకున్నారో వాళ్ళు ఆయన అయితే నెల రోజులు ఈడే ఉన్నాడు
ఆ అంత ముందు ఎటు ఉండే అటు సైడ
ఆ ఏడ
ఇక్కడే కాకుండా
ఇనండి బెంగళూరు లోనే ఓహో నువు చెప్తాండేది మ ఓ ఇద ఆఫీస్దా నువు చెప్పే మెడికల్ బిల్లింగ
లేదాహా అట్లా కాదు నే అనేది అతను మన చే అంటే మన సైడ్ స్టేట్ సైడ్ స్టేట్లలో ఉ
స్టేట్ అవునవును కడప సైడ్ ఏడో గని
ఆ
కడప కడప
కడప లోనా ఆహా అంటే జాబ్ చేసి వచ్చేది ఎక్కడ
ఇన్నె బెంగుళూరే
ఆ
దగ్గరే ఈడే ఆడో ఉం ట్టడంటా
ఆహ వీళ్ళిద్దరికీ ఎట్లా తె చిన్నేవారు
ఎవ రిద్దరికి
ఇప్పుడు ఈ వాళ్ళ అబ్బాయి తను హాస్టల్ అంటే వాళ్ళ అబ్బాయి తను వీళ్ళ మీ రూమ్ లో అక్క మీ రూమ్ లో ఉన్న వాళ్ళ అక్కకు
వాళ్ళ అక్కనే పెళ్లి చేసుకోండేది
అదే ఎట్లా తెలుసు వీళ్ళకి అంటున్నా
ఇట్లనే మనలాగనే రాండమ్ గా వచ్చిందంట
ఆహా
ఆమా
వచ్చిన తర్వాత ఇక్కడ ఆహా
పెళ్లి చూపులు చూస్తన్నారు అనేసి అనిందంట ఆయమే కూడా మా కొడుకూడా పెళ్లి చూపులు చూస్తన్నాము అనేసి అంటే చూపి అమ్మా మీ అక్కని అనేసి అంటే అట్లా కుదిరిచ్చుకున్నారంట
ఆహా
అట్లా ఎవరన్నా కుదిర్చుకుంటార అబ్బా చూడు
హు
ఇ ఎందో బళ్ళె పిసినారిగా ఉన్నారబ్ బ్బావీళ్ళు
ఆ
ఆరు ఆరు వేలు తీసుకుంటాన్నారు కనీసం కడుపు కొట్టకూడదు కదా స్టూడెంట్స్ అలసిపోయో తారు చేసి పెట్టేదే కదా చేసి పెట్టే దానికే ఉండేది ఆమా
వాళ్ళ దాం ట్లో బాగుంటదంట కదా వాళ్ళాదాంట్లో సండే రోజు బాస్మతి తో చికెన్ బిర్ ర్యాని చేస్తారంట మధ్యాహ్నము
పన్నీర్ బిర్యానీ కూడా చేస్తారు
ఆ
వెజ్ వాళ్ళకి
ఆ
అవునా అట్లా చేస్తారు వాళ్ళు మనకే బిర్యానీ కాదు కదా వెజిటేబుల్ రైస్ చ్ కూడా దిక్కులే
ఆ
ఎమ్ చేసేది
అంతే
ఉమ్ ఏం నిద్దర రాలేదా
అ
ఇద్దరు రాలేదా
లేేదులేదు నిద్ర పోవాలి పోదములే సరేలే మరి
సరే ఐతే
ఆ